ఆ
ది ఎలా ఉన్నారు బాగున్నారా
హాయ్ అండి బాగున్నాను ఏంటో చాలా కాలం తర్వాత ఫోన్ చేసారు ఏంటి సంగతులు.
ఏం లేదండి ఇలాగే మీ గురించి ఏదో ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే మీది వీడియో వచ్చింది సో అలా అయ్యే గుర్తిచ్చి కాల్ చే
ఉ అవునండి ఈ మధ్యన మ్యాథ్స్ క్లాసెస్ తీసుకున్నాం సమ్మర్ లో కూడా ఇప్పుడు మనక్ కి స్టూడెంట్స్ ఎక్కువ దొరుకుతారు కదా అని ఉ తన్ బయట వెళ్ళి వర్క్ చేయడం కన్నా ఇలా మన టెక్నాలజీని మంచిగా యూజ్ చేస్ కుంటే బాగుంటుంది కదా అని ఆ ఇంట్లో నుంచ్ ఏమైనా ఇట్లా చేద్దామని స్టార్ట్ చేస్తున్నా, యూట్యూబ్ లో కూడా క్లాసెస్ అప్డేట్ చేద్దాము
ఓకే ఓకే అలా ఏమైనా చూసి ఏమైనా ఇంటికి ట్యూషన్ కి అలా ఏమైనా వస్తున్నారా అండి వీళ్ళు పెడుతున్నారు కదా.
వాళ్ ఆ పెడుతున్నారు నేను ఆ ఇంటికి ఇన్ ఇంటికి అసలు నేను అలవెన్స్ అయితే ఇంటికి లేదండి ఓన్లీ ఆన్లైన్ చెప్పడానికే నేను ఓన్లీ. ఇంటికంటే ఆ అంతే అండి అంత్ ఎందుకంటే ఇం ప్పించడం అంటే పిల్లలకి బానే ఉండొచ్చు కానీ మనం అంతమంది పిల్లల్ని చూడడం అంటే కొంచెం కష్టం అవ్ కాదండీ ఇంట్లో ఏమయితదంటే ఒకసారి బాత్రూమ్ అంటారు ఒకసారి వాటర్ అంటారు ఒకసార్ సరి అది అంటారు అంటే మనం కూడా డిస్టర్బ్ అయిపోతాం అనమాట అక్కడ. ఆ ఆసలు ఆ అంత మందికి మనం వాష్రూమ్స్ అరేంజ్ చేయడం కష్టం పిల్లలకి అసలు చాలా హైజీనిక్ గా ఉంచడం అంటే ఇక చాలా కష్టం అయితది దాని వల్ దాని వల్ల నాకు కొంచెం రిస్క్ అనిపిస్త్ ఇవి చూసి ఏంటంటే నేన్ నేను చూసాను చాలా మందిని ఆఫ్లైన్ చూస్ న్నప్పుడు వాష్రూమ్స్ ఉండవు కదా వాళ్ళ పాపం ఎలా వెళ్తారు. చాలా ఇబ్బందిగా అన్ అనిపించింది నాకు వాళ్ళు కొంతమంది అలాగే ఉండిపోతర్ టూ టూ హవర్స్ అయినా
అవును అవును కింద అదే ఫోర్ కి స్కూల్ నుంచి వచ్చిన ఫోర్ కి ఫైవ్ కి స్టార్ట్ అయితే సెన్ ఎయిట్ వరకు పెట్ వంటారు ఇంకా ఏమైనా వాళ్ళ వాష్రూమ్ కి అలా ఏమన్న అంటే రిటర్న్ వాళ్ల వాళ్ళ ఇంటికే వెళ్ళాలి చిన్నప్పుడు మనం అట్లా వెళ్తాంటేమే ఆలా ఆ చిన్నప్పుడు నేను అలాగే మేము అలాగే వెళపోతం
ఇప్పుడు దగ్గర కాదనుకోండి వెళ్ళలేరు అలాఅని అలాగే అంచుకొని ఉంటారు అప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చేస్తది ఆటోమేటిక్ ఒక రోజు ఆ రోజు రాకపోవచ్చు
ఆమ్ ఏదైనా కానీ ఇ కాని వాష్రూమ్ అప్పుడు మొత్తం అది చేసుకోకూడదు అంటే అది కంట్రోల్ చేసుకుంటే అది హెల్త్ ఎఫ ఎఫెక్ట్ అవుతుంది
ఈ హైజీన్ కూడా మనము హైజ ఇంకా ఉంచాలి కదా అటు టీచింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేయలేం కదా ఇంత మందిని చేయడం అంటే అసలు చిన్నమాట కాదు కదా అందరినీ చెక్ చేసుకుంటూ ఉండడం ఏంటి
హ్మ్మ్ అదే వేరే పిల్లలని కంట్రోల్ చేయడం కష్టమండి ఎందుకు ఎందుకంటే ఇప్పుడు పక్కన పిల్లలు ఆ చ కొంత చదువుకుంటా ఉంటారు కొందరు చదువుకోరు ఆ వాళ్ళు వాళ్ళు డిస్టర్బ్ చేసుకుంటా ఉంటారునమాట
అవునండి ఇవన్నీ ఆలోచించి నాకు ఫైనల్ గా నాకు అనిపించి ి నేను ఆఫ్లైన్ లో పెట్టొద్దు ఆన్లైన్ లో నాకు తెలిసిన సబ్జెక్ట్ ని నేను పంచుతాము అంటే ఇప్పుడు అంతే కదా అసలు టీచర్లా కాదు ఒక ఒక నాలెడ్జ్ ని ఇంకొకరికి షేర్ చేస్తూ నేను అన్నట్టుగా అనుకొని షేర్ చేయ్యాలి అని అనుకుంటును నేను ఇప్పుడు్ ఆఫ్ ఆన్లైన్ లోనే చెప్తున్నాను ఆల్రెడీ ఎలా చెప్తాను అంటే వాళ్ళకి నేను నా వాళ్ళ అరు నాకంటే చాలా చిన్నవాళ్ళు కానీ నేను వాళ్ళని వాళ్ళ ఏజ్ త పా అన్నట్టుగా నేను కూడా అనుకుంటారు
అట్లా అలాగే అనుకోవాలండి అలా అనుకుంటేనే మనము వాళ్ళు మన దగ్గర మూవప్యి కొంచెం ఏమైనా డౌట్స్ వచ్చినా ఫ్రీగా అడుగుతారు కొందరు కొందరు అన్కంఫర్టబుల్ గా ఉంటారు కంఫర్ట్ గా ఉండరు అడగరు అసలు సరేలే సరేలే అని చెప్పేసి మళ్ళీ అడుగుదాం మళ్ళీ అడుగుదాంని అలాగే
ఆ ఆగిపోతారు టైం అయిపోతుంది ఇవి ఇప్పుడు నేను అంతే చేస్తా వాళ్ళతో పాటు అ వాళ్ళని నేను వాళ్ళని నాకు ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తా ఒక్కొక్కసారి నేను ఒకసారి చెప్తాను ఇంకొకసారి ఇప్పుడు నే ఇదే లాంటి క్వశ్చన్ ఇంకొకటి అదే క్వ్చన్ చెప్పమని అసలు అడగను అలాంటిదే ఇంకొకటి ఇది నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటాను అంటే అప్పుడు వాళ్ళకి ఎంత కాన్సెప్ట్ అర్థం అయ్యేది అనేది నాకు తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు అది నాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నేను మా్యాథ్సే కదా చెప్పేది
హ
కూడా మనం హార్డ్ గా ఫీల్ అవ్వకుండా ఫ్రెండ్లీగా మనం డైలీ మన డైలీ లైఫే కదా మ్యాథ్స్ అనేది అందుక నేను నార్మల్గా అడుగుతాను అప్పుడు అది చక్కగా వాళ్ళు అర్థ అయింది అర్ధం కాంది నాకు కూడా తెలుస్తుది
హ ఆ
కూడా ఏమైనా డౌట్స్ వస్తున్నాయని అప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు నాకు ఈ ప్లేస్ లో నాకు అర్థం కాలేదు అడుగుతారు
మనీలేంటండి ఇలా అయినా ఇలా అయినా తింక్ చేసి ఒప్పకన మీకు అమౌంట్ పరంగా ఏమిది రాకోకుంన్నా కూడా బట్ ఒకరికి మీ చదువు అనేది ఇంకొ ఒకరికి హెల్ప్ చేసి చదువు చెప్పించినట్టు ఉంటే బాగుంటది కదా
అవునండి
ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటది. వాలకు ఆన్లైన్ లో క్లాస్ పెట్టడం చాలా తక్కువ అండి అసలుకు. ఎవరు పెట్టడం లేదు చ్ చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ సో వీడియోస్ కూడా పెట్టడం లేదు కుదిరితే ఆన్లైన్ క్లాస్ కూడా పెట్టండి వీడియోసే కాకోకుండా
ఉమ్ అదే ఆన్లైన్ క్లాసెస్ ఏ పెడుతున్నాను. ఇప్పుడు వీడియోస్ కూడా కొన్ని అప్డే చేస్తుంటే నేను పలానా పర్సన్ నీ చేస్
అదే నాకు నేను ఊరికే ఉండి సరే అని చె సీ మార్నింగ్ ఇంకొంచెపు ఒక టెన్ మినిట్స్ తర్వాత చేసి ఇ చూద్దాం నేను అనుకని ఇంక సరే ల్ అని చెప్పేసి మొబైల్ ఎత్తుకున్నా ఎత్తుకున్న వెంటనే మీ వీడియోనే వచ్చింది.
అవునా?
అయో ఏంటివ వీళ్ళు సుకన్య ఆ క్లాసెస్ చెప్తున్నారు మ్యాథస్ క్లాసెస్ అని అంటన్నా నేను. సరే ఉండు చా మ ట్లాడి చాలా రోజులు అయింది. కాల్ చేసి మాట్లాడదాము అని కాల్ చేశాను.
హ్మ్ అవునండి ఇంక చాలా మంది ఉన్నారు అం టే నన్ను వేరే ఎప్పటి నుంచో అడుగుతున్న అనమాట మనం ఆన్లైన్ లో ఇలా చేద్దామని ఎప్పుడో టెన్ ఇయర్స్ బ్యాకే అడిగారు నన్ను వేరే వాళ్ళు. కాకపోతే అప్పటిక మనకి ఇంత టెక్నాలజీ ఎలా యూస్ చేలో నాకు తెలిలేదు వాళ్ళు హ్మ్ ఆ ఆహా వాళ్ళు అప్పటికే వాళ్ ట్ అప్పటిక మనకి యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు తెలిలేదు దానీ ఎలా ఉ ఉపయోగించుకోవాల నాక్
ఆ నాకు అంత ఐడియా లేదు పట్టి
వాళ్ళు అడిగారు మనం కొలాబరేట్ అయిి చేద్దామా అంటే వామ్మో నాక ఏదో భయంగా ఉంది అని అనుకున్నా నేను అప్పుడు
ఆ ఇప్పుడు మనం ఏదే ఒక క్లాసెస్ స్టార్ట్ చేయాలన్నా ఒక యూట్యూబ్ క్రియేట్ చేసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఓ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకో ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ గా ఇదిచేస్సుకోవాలన్నా కూడా కానీ ప్రతి ఒకట్టి గాని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వస్తాయి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని ప్రతి ఒక్కటి ఇంగ లా ల్యాప్టాప్ లో అయినా సరే ల్యాప్టాప్ లో ఏమైనా మనకి కావవాల్సిన ఇంపార్టెన్ట్స్ కానీ. ఏదైనా గాని ఆ ఫోన్ లోనే చెప్పిస్తాయి. చేసుకోవచ్చండి ప్రాబ్లం లేదు ఇప్పుడు ముందులాగా అందరూ ఎక్కువ ఆ వీడియోస్ ఈ వీడియోస్ చేసి పెట్టే వాళ్ళు ఇప్పుడు లేరు కానీ ఇప్పుడు చాలా మంది ఉన్నారు పెట్టేస వీడియోలు ప్రతి ఒక్క వీడియో కూడా ఎక్సల్ అంటా ప్రతి ఒక్ ఒకటి ఆ వీడిో పెట్టే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఆ చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక ఛాన్స్ ఇది ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు వదులుకోకూడదు అనమాట.
అవునండి అది అదే నేను చెప్తున్నాను కదా నన్ను అడిగినప్పుడు నాకు తెలియక భయపడ్డా అనమాట నేను. ఉమ్ అంటే అది ఎలా చేస్తామో ఏమో వాటికి ఎంత మనీ అవుతుందో ఏంటో అని అలా భయపడిపోయాను నేను అంటే ఆన్లైన్ లో అంటే మనం కనిపిస్తాము మన ప్రాబ్లం అయి అలా అనుకున్నాను కానీ ఇప్పుడ కనిపించకుండా గూడా చేసుకోవచ్చు ఫేస్ లెస్ కూడా చేయొచ్చు అని అప్పుడు అంతా అంత ఇది లేదు ఇ ఇప్పుడు అలా కాదు కదా ఇప్పుడు కొంచెం మనకు కూడా కొంచెం ఆలోచన అనేది వచ్చింది అన్ని చూస్ స్తూంటే మనం గూడా ఇలా చేయొచ్చు కదా అని అనిపించింది. నాకు అట్లనే అనిపించి ఓకే
ఒక ఒక్కొక్క ఫస్ట్ నుంచి ఒక్కొక్క క్లాస్ నుంచి ఇలా ఇంప్రూవ్ అవుతూ చేసుకుంటూ వెళ్దాము అని అనిపించింది అనమాట ఈ అది సక్సెస్ అవుతదా ఆవద్ దా ఎంత మంది మిలియన్స్ వస్తారు ఆ అనేది తర్వాత సంగతి
ఉందండి ఎన్ని రోజుల అయ్యిందండి స్టాట్ జేసి మీరు
ఈ వన్ మంతే ఔతుందండి
ఆ ఎంత టైం పడుతుందండి కనీ ఆ సక్సెస్ అయితే అవుతుందండి కానీ టైం పడతది
ఊ అంటే ఓకే అండి పర్వాలేదు మరి మీరు చూస్తున్నారు కదా దాంట్లో కొన్ మీ దాకా వచ్చింది అంటే కొంతమంది చూస్తుంటేనే కదా వచ్చేది ఇంక రీలు ముందు ముందుకెళ్తుంది అన్ టే ఊమ్ చూడకపోతే వెళ్ళదు కదా
అలాగే అండి అలా ఐతే
ఊమ్ ఇంకా ఏముందండి మీరు చెప్పాలి ఇంకా మీరేం జేస్తున్నారు ఇలా ఏమైనా ఇన్నోవేటివ్ ఏమైనా వేరే ఇలా
అ నాకు జాబ్ ప్రపై జాబ్ ఏ సరిపోతుందండి టైమే చిక్కడం లేదు ఇంగ లే ఫో ప్లానింగ్ అయితే ఉంది ఓంగ చేద్దాము అని
ఊ నేనేంటంటే మానేశానండి నా అసలు అప్పుడు కొంచెం హెల్త్ బాలేదు తెలుసు కదా మీకు ఇంకా వెళ్ళడం రావడం ఇబ్బంది అయిపోయింది ఇదంతా వద్దు ఇంక ఆన్లైన్ లో చూసుకుందాం ఇంకా అంతసేపు స్కూల్స్ లో వెళ్ళి అంతంతసేపు నేను నిల్చొని ఉండడం గాని ఇవన్నీ ఇబ్బన్ దౌతుంది
ఆ టైం ఆ టైం కల్లా మనం అక్కడ వెళడం కష్టం అయె అవడం ఇదంతా ఈ రిస్ స్కులే నాగిష్ ష్టమైంది ఇదే కాపట్టి నేను చేసేది గూడా అదే కాబట్టి అని ఇలా ఆలోచించా ఇగ
ఊహూ ఓకే అండి ఓకే ఏంటండి విశేషాలు టిఫన్ అయ్యిందా అండి
ఇగో ఇవాళ సండే గదా హూ వారేమో లేరు డ్యూటీకెళ్ళారు సండే కూడా నేనేమో ఇగ పిల్లలకి ఆ నో నో అసలు నాన్ వెజ్ ఏం తి ఏనండి అసలు నాకు నాన్ వెజ్ వొండడమే రాదు
ఆ ఓకే
అసలు అది వండాలంటే కొంచెం భయమే అది అన్ ఎందుకంటే అది కాస్ట్ ఏక్